హలో హయ్ అండి
హాయ్ ఏం చేస్తున్నావు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
నా అది ఇప్పుడే పనియిపోయిందండి పొద్దున్న నుండి చేసి చేసి చేసి అమ్మ ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నా
అవునా ఏమేం చేసారేంటిది మార్నింగ్ నుండి
మార్నింగ్ నుండి స్టార్ట్ చేసిన అంటే ఇల్లు అన్నీ మావి పెద్ద పెద్ద ఉంటాయి రూమ్స్ అన్ని త్రీ రూమ్స్ ఇల్లు ఉడిసిన ఆ తర్వాత అన్న బోలు మనింగ్ పిన్వి గడిగేసిన తర్వాత అందరు స్నానం చేసినాక అందరి బట్టలు నేనే ఉతికినా నెక్స్ట్ లాస్ట్కి ఇ ఇప్పుడు ఎండాకాలం కదా ఆకులు అన్నీ రాలుతున్నాయి ఇంత ఊడ్చిన రెండు రెండు మూడు సార్లు బయట అంత వాకిలీ ఉడిచి ఇప్పుడే స్నానం చేసి ఇట్లా కూర్చున్నా అండి ఇంకా
అవునా అండి రోజు మీరు ఎన్నింటికిీ లేస్తారు
మీూ సెవెన్ సిక్స్కిిలో ఇస్తాను
సిక్స్ కి లేస్తార
ఈ రోజే చేశానండి పని డైలీ ఏమి చేయను నేను ఈ రోజు మా మమ్మీ ఊరికేర్లేంది
అవునా
అందుకేనా మీరు చేస్తారా ఇంట్లో
ఆ చేస్తా అండి నేనే చేస్తామా ఇంట్లో
అన్ని వర్క్స్ చేస్తారా
అవును డైలీ అన్నీ చేస్తా ఫైవ్ థర్టీకే లేేస్తాను నేను ఫైవ్
ఎందుకు మీ ఇంట్లో ఇంకెవ్వరు లేరా మీరెందుకు చేస్తున్నారు అంతగానం
చేస్తా ఒక వంట తప్పచ్చి మార్నింగ్ అన్ని పనులు నేనే చేస్తా ఆల్మోస్ట్
ఆహా అ ఆయనా హెల్ప్ చేయరా
ఆయన ఆయన డ్యూటీకి వెళ్తారు ఎప్పుడన్నా ఉంటే ఆయనకు చేయబుద్ధి అయితే చేస్తారు లేదంటే లేదు
ఆహా అత్తమ్మ గారు ఉంటారు కదా
అత్తమ్మ వంట చేస్తారు నేను బయట అవి వేసేలోపు
అవునా ఇంక పెళ్ళయినా ఆ చేయాల్సిందే కదా నేను ఈ ఒక్కరు ఇది సరే నాకు ఇక ఇప్పుడే ఇగ వాడుకుంటున్నా అట్లా మ ఓరుగుతున్నా
అవునా ఈ వర్క్స్ చేస్తే ఎక్సర్సైజ్ చేసేటట్టే కదా మీరు చేస్తారా యోగా ఇట్లా అట్లా
ఆ యోగా మెడిటేషన్ ఇవన్నీ చేస్తుడే కాని ఇట్లాంటి వర్క్స్ చే చేసినప్పుడు అడితోటి సంబంధం ఏము ఉండది అవి చేసినట్టే
అదే అంటున్నా మరి చేస్తారా మీరు అని
ఆ చేస్తా చేస్తా
ఏ ఆసనాలు ఎత్తారు
నేనా సూర్యాసనం వజ్రాసనం
ఆ
ఫ్లై ఆసనం బటర్ఫ్లై తెలుసా మీకు
ఆ అవున అవును విన్నా మధ్య కనీ కరెక్ట్ల
బటర్ఫ్లై వేస్తా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మార్నింగ్ స్నానం చేసి అయి ప్పనాక సూర్యునికి బిల్డింగ్ మీద ఎక్కి సూర్య నమస్కారాలు చేస్తాండి డైలీ
చేస్తారా మీరు ఆ మంచిది చేయాలంట
అప్పుడు విటమిన్ డి కూడా వస్తుంది సూర్య దేవ్ ఆశీస్సులు కూడా వస్తాయి
అవునవును
ఇంకా కింద అంటే సో రాదు మన వెలుగు అది లైటింగ్ ఇంకా బిల్డింగ్ మీద చాప వేసుకొని వస్తా అండి
అవునా
ఆ మీరేమేం చేసిండ్రు ఆ
వాకింగ్ అట్లాంటివి చేస్తారా
ఈవినింగ్ పార్క్ కెల్తా పార్క్ కెల్ అవును నేను మా అక్క వాళ్ళ బాబు చిన్నబ్బాయి ఇద్దరం కలిసి ఆయన ఆడుకుంటాడు నేను జిమ్ చేసేవి ఉ కదా కొన్ని పరికరాలు అక్కడ వాటితో అంటే కొన్ని కూర్చొని చేసేవి కొన్ని చేతులతోటి చేసేవి ఉంటావి ఓ అవి చేస్తాను ఇంకా బాబు ఆడుకుంటూ ఉంటాడు నేను ఇటు చేస్తా ఉంటా
అయితే మీకు హెల్త్ కాన్షియస్ ఎక్కువే అయితే బాగానే చేస్తారు అయితే
అవునండి ఇంకా మార్నింగ్ నేను బనానా ఎగ్ మిల్క్ డైలీ తాగుతా
ఛీ అన్నీ మిక్స్ చేసా
ఆహా మిక్స్ చేసి కాదు కానీ కలిపే
అవునా
అవును మిక్స్ అట్లా కాదు మిక్సీ ఏం పట్టనండి
మిక్సీ పట్టుడు అట్లాంటలే నేను అన్ని ఒకటే దాట్లో కలిపి తాగుతారా
ఎగ్గ్ అట్లా కలిపితే అంతా ఎట్లా ఉంటదండి అట్లా కలిపా అంటే బాయిల్డ్ ఎగ్ ఒకటి తింటా నెక్స్ట్ బననా ఒకటి తింటా ఇక మిల్క్ తాగుతా ఆ ఇవన్ని ఇష్టం లేదు కానీ ఇక బూస్టేసు కొని తాగుతా
అవునా
ఇట్ల డైలీ తాగడం వల్ల అప్పట్లా బాగా బక్కగా ఉండే ఇప్పుడు ఫుడ్ కూడా బాగానే తింటున్నప్పుడు ప్రోటీన్స్ ఇవి డైలీ మార్నింగ్ ఇవి తాగు తింటా మళ్ళా ఏ బిసి జ్యూస్ తాగుతా ఈవినింగ్
తాగుతార మీరు
ఏబీసీ జ్యూస్ తెల్సా
ఆపిల్ బనానా
ఆ
సీ అంటే
క్యారెట్
క్యారెట్ ఏనా అనుకున్నా కాకపోతే మళ్ళా ఏదైనా వేరే
ఆపిల్ బననా క్యారెట్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ వేసి మిక్సీలో వేసి వాటర్ ఇట్లా వేసి జ్యూస్ పడితే చాలా టేస్ట్కి టేస్ట్ ఉంటది హెల్తీ కి హెల్దీ ఉంటది కలర్ఫుల్ కి కలర్ఫుల్ ఉంటది
మీ ఇంట్లో అందర్ తాగుతారా ఆ అందరు ఏం తాగరండి నేను డైట్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి నేనే తాగుతా ఆ ఫిట్ నెస్ గా ఉండాలి కదా ఇప్పుడు యూత్ అందరూ అట్లానే చేస్తున్నారు
ఓకే ఓకే
మా మమ్మీ తాగుతది అంటే మా అక్క తాగుతది అంటే అప్పుడప్పుడు ఇక జ్యూస్ ఇస్తా కాని వాళ్ళ ట ఎగ్ తినడమ్ ఇష్టం లేదండి
ఆహా మేమైతే అలాంటివి ఏం చెయ్యము
అయ్యో ఎట్లా మరి మీరు ఫిట్టుగుంటున్నారా అట్లా ముద్దు ముద్దు ఉన్నారా
అట్ల ఏం లేదు అని మేము ఇంట్లో పనులు చేసేసరికి అవే మాకైతాయి ఎక్సర్సైజ్ యోగా అవన్ని
ఆ అది కూడా కరెక్ట్ ఏ ఒక్క రోజు వర్క్ పని చేస్తే నాకు అంత ఎక్సర్సైజ్ చేసిన దానికన్నా ఎక్కువ మీ రోజు ఇగ పని జేత్తే మీ ఎక్సర్సిస్ అయితది
హ్మ్ అందుకే స్పెషల్ గా అయితే ఏం చెయ్యము మేము
అవునా ఏం కర్రీ చేసారు మరి అత్తమ్మ మీ అక్కమ్మ కాకరకాయ రోజు కాకరకాయేనా
రోజు ఎందుకు తింటాం అండి అప్పుడప్పుడు తింటాం మేము
మీకు ఇష్టమా లేదా మా ఊర్లో సంత అన్నట్టు ఉండది మాది ఎప్పుడు ఆల్వేస్ వేస్తూ ఉంటది ఇప్పుడు పల్లెటూరులో లో సంత ఉంది కాని మాకు లేదండి మాకు ఎవ్రీడే ఉంటుంది ఓపెన్
అవునా
మీకు సంత ఉందా
ఆ మాకు సంతా ఉంటది ఈ గురువారం గురువారం ఉంటది
గురువారమా శనివారం ఉంటదేమో
లేదు మాకు గురువారమే గురువారం గురువారం ఉంటది మా ఊర్లో
సలేండి అప్పుడు
అన్ని ఉంటాయి అన్ని రకాల వెజిటేబుల్స్ అమ్ముతారు ఆ డ్రెస్సెస్ కూడా పెడతారు రడ్రెసెస్ ఉంటాయి అన్ని అవి ఫ్రూట్స్ ఆ అన్ని అంటే అన్ని ఇప్పుడు మనక ఏమైనా ఇట్లా బోలు ఉంటాయి కదా చిన్న చిన్న ఆలాంటి అన్ని అవైలబుల్ గా ఉంటాయి అన్ని వస్తాయి
మరి
ఆ అక్కకెళ్ళే తీసుకుంటాం కదా కూరగా
అంటే రేట్ ఎక్కువ ఉంటాయా తకు అంటే వీక్లీ ఒకళ అవునా
మామూలు రోజుల్లో కూడా అంటే దొరుకుతాయి కాకపోతే రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి స అంటే ఇట్లా సంతా ఉన్న రోజు కొంచం తక్కువ ఉంటాయి రేట్ హు ఇప్పుడు మామూల్ డేస్ లో అంటే ఎక్కువ ఉండవు టూ త్రీనే ఉంటాయి ఆ ఉన్న దగ్గరనే కొనుక్కవాలంటే
పర్లే పోతుంది
ఆ ఆ సంతరోజైతే ఫుల్ షా ఆ ఉంటాయి కాబట్టి మనం తిరిగి బేరమాడి మనకి నచ్చినయి తీసుకోవచ్చు
మళ్లీ వస్తారా ఆ ఎక్కడె ఎక్కడో
ఆ అంటే ఇక చుట్టుపక్కల వాళ్లు వాళ్లు వచ్చి తీసుకుంటారు మా ఈవినింగ్ ఫోర్ నుంచి నామ్మ నైన్ వరకు ఉంటది నైట్ ఉ
మీకు దగ్గరేనా లేకపోతే వాకింగ్ డిస్టెన్స్ ఏనా ఏమైనా ఆటో అట్లే బల్లలా
అంటే వటర్ డిస్టెన్స్ వాకింగ్ డిస్టెన్స్ ఏమి ఉండదు అంటే వెళ్ళొచ్చు అని ఒక ఇక్కడ నడుచుకుంటా వెళ్తే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది బైక్ ఏమైన్నా అయితే ఫైవ్ మినిట్స్ లో వెళ్ళొచ్చు బైక్ గాని ఏదైనా వెక్ కి మీ వెళ్తే
అవునా మీరు వి ఓ ఎవ్రీ వీక్ వెళ్తారా అయితే
ఆ అప్పుడప్పుడు నేను వెళ్తా అప్పుడప్పుడు మా హస్బెండ్ కాని మా అతమ్మగాని తీసుకొస్తారు
అవునా మాకు ఇంకా రోజు ఉంటది కాబట్టి ఇక ఎప్పుడు కూరగాయ లేకపోతే అప్పుడు ఇప్పుడు పోతె పండి అట్లా ఇ ఎక్కువ ఇ కూరగాయలు బాగా పండి ఎక్కువ స్టాక్ కస్తలుట్ట తక్కువకి ఇస్తారు ఇక అవి ఏం లేనప్పుడు ఎక్కువ ఇస్తారు ఇక రేట్
అవునా మీరు బేరం ఆడతారా మరి
నేను అసలు మార్కెట్కి వెళ్ళానండి ఇక మా మమ్మీనే వెళ్తది
మీ మమ్మీ తీసుకొస్తారా
అవును మా అమ్మ తీసుకొస్తది ఇంకా నాకు డ్రెస్సుల గీసులు అన్నవు ఇక ఆన్లైన్ నే చేసుకుంటాం ఇక్కడికి వెళ్ళము
వెళ్ళి తీసుకోరా మీ దగ్గర ఉంటాయేమో పెద్ద పెద్ద షాప్
అవున అవును ఉన్నాయిండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్సే ఉన్నాయి పన్నిర్ అలయి యింకి వాళ మ్యానుఫ్యాక్చర్ అవన్నీ ఎతికి రేటు ఎక్కువ ఉంటది అన్నట్టు అదే ఇప్పుడు ఆన్ లైన్ లో త్రీ హండ్రెడ్ కు వచ్చి ఇది అంటే మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ వచ్చేది అక్కడ ఇ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది
ఎందుకు బేర మాడితే ఇయ్యరా
లేదు ఫిక్స్డ్ రేట్ ఉంటది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కదా
అవునా
అవును ఇంకా వాళ్లు లైటింగ్ ఆ ఇక డైరెక్ట్ చూసి కొంటాం కదా ఇక నచ్చితే నచ్చకపోతే క్వాలిటీ ఇ ఇందులోనే బాగుంటా యి ఆన్లైన్ కన్నా
ఆన్లైన్లో బాగుండయా క్వాలిటీ మీకు వచ్చిందా ఎప్పుడైనా చేసిండ్రా. మ్ అని ఒకసారి అదే ఆన్లైన్ లో మనం ఒక ఆర్డర్ చేస్తే ఇంకొక లాగా క్లాత్ వస్తుంది కరెక్ట్ గా ఉండయ్.
ఆ అవును అలాంటప్పుడు ఇంకా రిటర్న్ చేసేస్తా నేను.
మ్ హ్
మ్ బ్యాక్ వచ్చేస్తయ్
అవునా
ఒక్కొక్కసారి రావు ఇగ ఫేక్ ఉంటాయి అన్నట్టు మనం చూసి మంచిగా ఎంక్వైరీ చేసి ఇది ట్రస్ట్రబుల్ ఆపేనా అట్లా చూసి చెయాలి.
ఓకే ఓకే అండి మరి
ఆ సరే అండి బాయ్
మ్ బాయ్